హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
నేను ఏం లేదండి ఖాళీగానే ఉన్న తినేసినా నేను
ఆ ఏమంటారు
ఈరోజు బేండి ఫ్రై
ఆలు కర్రీ మీరెం తిన్నరు మేమా ఇది మన పప్పు చారు
అవున ఈరోజు సండే ఏమి నాన్ వెజ్ చేసుకోలేదా
ఆహా చేసుకోలా
అవునా హ హ తినేసిండ్రా లేదా
ఆఫ్టర్ నూన్ తిన్నా ఇప్పుడు తినాలి
అయిపోయిందా వంట మరి
ఆ అన్న అన్నం వండినాం అయిపోయింది కూర అండాలు ఉంది మీరేం తిన్నారు మధ్యాహ్నం ఈరోజు
ఈరోజు మధ్యాహ్నం మేము అది ఏంటంటే ఉల్లిగడ్డలల్లో కవాబేసి చేసుకున్నాం హు మీ
అయిపోయినాయా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఉన్నాయి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అది బుల్లెట్ బండి అక్కడి నుంచే పోతుంది ఏంటి
అంటే మా సైడ్ కొంచెం రోడ్డు రోడ్ దగ్గర ఉంది కాబట్టి
అంటే వెహికల్స్ బాగా నడుస్తా ఉంటాయి ఓహో
ఎందుకో నా వాయిస్ నాకే వస్తుంది మీ ఫోన్ నుండి
అవునా ఇప్పుడు
ఆ ఇప్పుడు రావట్లేదు
ఆ చెప్పండి ఏం చేస్తున్నారు
ఎలా ఉందండి మీసైడ్ వెదర్ ఎలా ఉంది
వెదర్ అయితే ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది ఆఫ్టర్నూన్ బాగా వేడి ఏ రావట్లేదు మీ సైడ్
ఏ లేవ్వండి మాకూడా వర్షాలు లేవు మళ్ళీ
అవునా ఇప్పుడు
ఉమ్మ్ ఇంకా ఏంటంటే ఆ అసలు చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయండి మన సైడే పడట్లేదు వర్షాలు
అవును బాగా ఎందుకో మరి ఇట్లా
ఏమో అండి మరి అటట్టుయితే బాగా వర్షాలు మరి టీవీలో కూడా చూస్తున్నాం కదా
ఆ అటు సైడ్ బాగానే పడుతున్నాయి బండలు కొట్టుకొని పోతున్నాయ్
అవును మన సైడే మరీ లేవో అని చెప్తుండ్రు
అస్తది కావచ్చు మొహరం పండుగ చేసుకుంటారా మీరు
ఆ చేసుకుంటమండి
ఆ ఏం చేస్తారు మొహరంకి
మొహరంకి చూడండి ఆ బెల్లంతోటి శర్బాత్ చేస్తాం ఇంకా మళ్ళీ దాని బెల్లం ఇంకా అది గోధుమ రొట్టె అది చేస్తాం ఇంకా చొంగ రొట్టెలని చేస్తాం
ఒక్క రోజే ఉంది కదా రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవును సిక్స్టీన్ నుంచి
ఆహా ఇంకా టెన్ డేస్ అయితే అయిపోయినట్టే ఇంక
ఆ ఇది ఫన్డే ఇంకా ఎల్లుండి నుంచి ఫస్ట్డే ఇగ మొహరం
ఇగ అప్పుడు కూడా రావద్దండి వర్షాలు మొహరం అప్పుడు
ఆ అవును మంచిగుంటది కానీ వస్తాది అని వాస్తది అనే సి చెప్పింది మమ్మీ ఎందుకంటే మూవీస్ సేం అప్పుడు తను వాటర్‌కి ఇట్లా తడిసిన్రు అయితే ఇప్పుడు వాటరే హుసేన్ గురిం చి వస్తాది అనే చె
అవునా అదే అండి కానీ కొంచెం వచ్చినా కానీ లైట్గా రావాలి మరీ ఎక్కువగా వస్తే ఇంకా మందరం మేం ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అంత చికా చికాకుగా ఉంటది మాకు పడు కోడానికి కష్టం అవుద్ది
అవును
అ అలా కొంచం ఇట్లా ఇంకొంచెం పొడి పొడిగా ఉంటే మంచిగుంటది ఎక్కడంటే అక్కడ పడుకోవచ్చు
అవును చాల్లే
వాయ రోస్
ఆ అవును వర్షం వస్తే ప్రాబ్లమ్ మార్నింగా దోశ
దోశ చేశారా ఈరోజు నేను దోశ ప్రిపేర్ చేసి ఉంచాను రేపు మాకు టిఫిన్ దోశనే
స్కూల్స్ కాదా
అవును రేపటి నుంచి స్కూల్ వెళ్తరా మీ ఇంట్లో ఎవరైనా స్కూల్స్కి వెళ్తరా
అవును మా తమ్ముడు వెళ్తడు
అవునా పంపిస్తుండ్రా రేం మరి
ఆ పంప్పిచ్చుడే
ఇ గేమ్ చేస్తారు ఇంట్లో ఉండి ఇన్ని రోజులై ఎంజాయ్ చేసిన్రు గోల గోల
మీరు పంపిస్తరా అవును అవును పంపిస్తాను ఆవును ఇంట్లుంటే అల్లరి అల్ల ఇన్ని రోజులు అల్లరి బాగా అయిపోయిందిగా
అవును తె
హో ఇంకా మరి ఏం చేస్తున్నారు అండి
ఏముందండి ఖాళీగానే టీవీ చూడడము కొంచెం సేపు అటు ఇటు పడుకోవడము మధ్యాహ్నం పూట ఇంకా కొంచెంసేపు పని చేసుకోవడం ఇంట్లో
ఉమ్
ఇక ఇంతే ఇంతే సరిపోతుంది ఇంకేం చేస్తారు
అవును
ంహు ఇగ ఎటైనా వెళ్దామంటే నేమో జామున్లు మేను ఇక్కడ తినలేదండి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే చెట్టుండె నేను అక్కడనే తిన్నా ఇక్కడ తినలేదు మార్కెట్లో ఆహా తింటే అది హెల్త్ కి ఆ చెట్యే బాగుంటాయి తింటే హెల్దీగా అని అన్నరు గనీ నేను ఇక ఇక్కడ తెచ్చుకోలేదండి తెచ్చుకోవాలి ఒకసారి మార్కెట్కిళ్తే
అ
తెచ్చుకుంటే మంచిగుంటది
బాగున్నయి తీయ్య తియ్యగా
మ్ మీర్ తెచ్చుకున్నారా మీకుందా చెట్టు ఇంట్లో దగ్గర
ఇంటి దగ్గర ఉంది
హలో
హలో అ చెప్పండి ఫోన్ వస్తుందా మీకు
అ అవునండి ఫోన్ మా బాబు ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నరు
ఉ హు
అసలు ఒక్క నిమిషం అండి హలో
చెప్పండి
ఇంకా ఇంకేంటండి విశేషాలు
అయిపోయిందా పని హలో
చెప్పండి ఇంకా
హలో
ఆ చెప్పండి ఇంకా ఏంటంటే మీకు స్వీట్ లో ఏ క్కువ ఏదంటే ఇష్టం
నాకు స్వీట్స్ అంటే మలాయి సాప్
అహా
ఊమ్ మీకూ
అంటే బేకరీ ఐటమ్స్ కాదండి ఇంట్లో మామూలుగా మీ మమ్మీ చేసేవి
యాయ్
మీ మమ్మీ చేసేది ఇంట్లో
ఏమ్
నిమ్మ
చేస్తారు కదా ప్రిపేర్ వాటిలో
ఏమి ఇష్టం
మా మమ్మీ చేసే దాంట్లో నాకు బిర్యానీ ఇష్టం
స్వీట్ అంటున్నా నేను
స్వీట్ స్వీటూ స్వీట్ అయితే మమ్మీ ఎక్కువ అది మైదా పిండి తోటి చేస్తది అది షాప్ లో దొరుకుతది చూడండి
ఆ ఏంటిది సోన్ పాపిడి నా
కాదు కాదు అది షీరలో ఏస్తరు స
ఆ ఓకే బాలుషాయి అంటారదా అ
బాదుషా లెక్కనే ఉంటది గానీ అది వేరే అంటే అది ఇట్లా వేరే అది వేరే లెక్క ఉంటది
అవునా ఓకే సేమ్యా అంటే ఇష్టం లేదా
సేమ్యా అంటే బాగ ఇష్టం నాకైతే ఇ పండుగ రోజు తినాలె పండుకోవాలె
ఆహా
పండుగ అస్తే మాకు అన్నం వద్దు సేమ్యాలు కావాలి
ఓన్లీ సేమ్యానే తినుకుంట ఉంటరా
ఆ ఓన్లీ సేమ్యాలు కావాలి సేమ్యాలు ఉంటే అన్ని ఉన్నట్టే ఇగా పిస్తయ్ ఎందుకో
అవునవును నిజమే ఆ రోజు టేస్ట్ వేరేలా ఉంటది కదా కామన్ టైం అప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ కుదరదు
పెద్ద టార్గెట్
ఆ అవును నిజమే
పండగ రోజే
అవును ఇగ ఓకే ఇన్ కా నాకైతే ఏమిష్టమంటే నాకు కష్టర్డ్ అంటే ఇష్టం ఫ్రూట్స్ సాలడ్ కస్టర్డ్ ఉంటది గదా అది ఎక్కువ ఇష్టం నాకు గులాబ్ జామున్ లాంట్ టిష్టం
ఏం గులాబ్ జామున అవా
మ్ అవ్వంటే ఎక్కువ ఫేవరెటా అట్లానే మొత్తం ఒకటేసారి తిన్నా గాని నాకు అలా అనిపిదు రోజ్కు రెండు రోజ్కు రెండు అట్లా కావాలి నాకు తది
బ్లగ్
ఆ మంచిగా టేస్ట్గా అనిపిస్తది మేము బక్రీద్కి చేసుకున్నాం కానీ ఎక్కడ మా పిల్లలు అస్సలు ఉంచుడే లేదు మా చిన్నోడు అయితే అస్సలు ఉంచడు మొ
య చిన్నపిల్లలు అంతే అవునా ఏవన్నా ఉంటే తినాలి అని జోడుదుందే అది
ఇగ దాంట్లో మళ్ళీ గొడవ నువ్వు ఎక్కువ తిన్నవ్ నువ్వెక్కువ్ తిన్నావు నువ్వెక్కువ్ తిన్నావువని
అంతే ఉంటది అల్లరి
అంతే ఇంకా మామిడి పళ్ళు తిన్నారా లేదా మావిడి పళ్ళు తింటుర్ర లేద
అమ్మో అది తింటలేమో వేడి వేడి
మరి మీ ఫేస్లో పింపుల్స్ తక్కువ అయినయ లేదా ఇంకా
తక్కువైనయ్
క్రీమ్ ఎమన్న వాడిర్ర లేదంటే ఆటోమె
ఆటోమేటికే
అవునా
ఇంకా దానికి ఏం చేయలేదు ముట్టద్దు అని చెప్తే ముట్టలేదు ఇగ ఆటోమే కానీ అది మచ్చలు మచ్చలు ఉంటన్నాయ్
ఆహా అవి ఇగ మెల్లమెల్లగా పోతాయ్లేండి ఒకటేసారి పోవాలన్నా కాని పోవు అవి
మ్ హు అవును ఏ ఛీ నేనేం వాడను ఫెరెన్ లవ్లీ కూడా వాడ
అవునా ఇది అలబంద కల బంద అవి పెట్టుకోవాలి అని చెప్తారు కదా ఫేస్కి
అది నేను పెట్టుకోను అది పెడితే నాకు ఎందుకో జిడ్ జిడ్డుగా అనిపిస్తది ఫేసు
అవును పెట్టుకున్నా కాని నేను ఏది ట్రై చేసిన కానీ ఒక టూ టే టూ డేస్ ట్రై చేస్తా
అవున మా చెల్లె అది రోజు ఫ్లవరు ఉంటది కదా రోస్ అది వాటర్లో నైట్ పెట్టి పొద్దున్న అవి ఫేస్కి ఇట్లా రాయండి అని చెప్పిన నేను చెయ్యలే ఇగ ఇది చేసి చూడలి ఒకసారి
ఆ చేయండి ఏది చేసినా కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ చేస్తే మనకు రిజల్ట్ అనేది తెలు తెలుస్తది ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే మనకు రిజల్ట్ అనేది తెలీదు
ప్పుడ్ నిజమే గాని అది ఆస్తి కస్తది నాక అయితే చెయ్యాలని
నిజమే అది చేయాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపిదు ఎవరు చేసే వాళ్ళు